ఆ ఈ రోజు నీకే ఈరోజు తెలుసా నేను బ్లాక్ ఏసుకున్నాని దెలుసు
తెలీదు
యేసుకొని నేల్ పాలీష్ గూడా బెట్టుకున్న మ్యాచింగ్ కానీ ఏందో మళ్ళీ పరేసేయ్ చ యేసుకొచ్చిరంటే మా నేత్రాన్ని అందంకి మ్యాచింగ్ అయి ఉంటా నేను
అయ్యో చాలా బాధ చాలా బాధ అసలు
మెట్లు దిగేటప్పుడు చూసే తెలుసా ముందుగా చూసింటే ఇప్పుండేదానే గాదు యేసుకొని ఇప్పా
ఏం అంతా నీకసలు
ఆ ఎందుకు దిగుతునావ్ ఏం వద్దు తెలీదు తీసేసాను గో చూడు ఒకసారి నేను మ్యాచింగ్ గూడా పెట్టుకున్నా
చాలా బాధే భూమి భూమి ఇట్రా చాలా బాధ అసలు లేదు ఉప్మా ఈరోజు
అవునే ఉప్మా ఈ రోజు బానే లేదు పదహారొందలు వచ్చింది ఆ ఆ నేనా తిన్నాను ఎప్పు ఈ జస్ట్ పోయేసి వచ్చా
ఉప్మా ఉప్మా వత్తం దెలిసి గూడా ఎందుకెళ్ళావు అయ్యయ్యో భలే బాధ అసలు బగ ప ఉప్మా అని తెలిసే త్వరగా నిద్రలేగువలేదు
ఆ ఆ మే అది వాళ్ళు ప్లెట్ అనుకుంటున్నారు మే చెప్పువే రీతిగా ఆ ఆ ఫేక్ గాదు అది నిజము చెప్పుండి
అంట ఉప్ప్మాన్, హల్లో! ఉప్ప్మాన్ తెల్సేయ్, నిద్ర లేగావ్లే.
హిప్ప్మాన్ అని తెలిసి, నేను పోయా.
నేను ఎన్ని అయ్యి, ఎనిమిది నరకు నిద్రలు లేగ్సా.
ఆ హ, వాళ్ల మొక్కలు చూడాల్సింది.
ఎవరికంటే, వాళ్లకు మాట్లాడేది ఉండదు.
జాబస్టైన్ వర్క్ చేశావ్ కదా? దబ్బున తెచ్చేయ్. మేయ్, మా హబ్బీని జూడు మా ఒకసారి. సార్ ఎంత బాగున్నారో, మేయ్ మా హబ్బీని జూడు.
నే ఆ చాల, చాల కట చేయ. కాకి పిల్ల, కాకికి ముద్దు. హాహా. చేలో.
శృతితో. ఇకడున్న, ఇకడికడే మాట్లాడుతున్న.
నాకు వద్దు అన్వయ్యాన్.
మిస్ ఆ? చెప్పరా?
మూత్ ముస్కొని.
చప్పు, తప్పు కదా?
ఏంది? నా నేమ్ ఎందుకు మెన్షన్ చేశావ్?
తక్లీఫ్.
ఇక్కడ ఇన్నార కదా?
ఈ. అమ్మ నైట్ ట్వల్ లోపు, పైపు చేయాలంట?
అవును, ఈ రోజు నైట్. టుకి ఛాన్సూ.
ఈ రోజ. గుర్తొచ్చింది నిన్న.
పళ్లకి ఎనభై రూపాయలు వస్తాది, ఒక పళ్లకి. చేయిచ్చు. వాడికి ఆల్రెడీ ఉంది.
ఇంకా నిన్నే మహిళను తెలుసా?
నీకు వస్తాది. వీళ్లు చేస్తే, నీకు వస్తాది. నీకు ఉంది ఆల్రెడీ అది. ఆరోజు చేశాం. అ ఆ. మా నేత్ర ఆనందం చూడు, ఎంత అందంగా ఉన్నడో. ఎందుకు మా నేత్ర ఆనందానికి ఎదురుతగులు? సో ను. హాహా.
నేనేం గుచాలా? నాకే గుచ్చున్నారు.
బెల్ల లేదు నువ్వెందుకు, గుచ్చినవూ? లేదు అందరికన్నా ముందు వచ్చింది వాడే.
లోపల కూర్చోలేదు కదా?
ఆ లేదు, లోపల కూర్చున్నాడు. చైర్ ఏసిస్తాడు బుక్స్ పెట్టి. లేదు, వాళ్లు సెట్ చేసుకున్నారు. ఆల్రెడీ ఆల్రెడీ ఊనింది.
వూ ఓ ఓ.
ఆ. వాడు ఎదురుగా ఎందుకు గుచ్చినవూ నువు? ఏందుకు? పని లేదు నీకు? ఛీ, అసల నీకు బుద్ధి లేదు?
లేదు, నువ్వు వచ్చి కూర్చో. చూసుకుందాం, బా. అమ్మ, తెలుగు మాట్లాడమ్మా? మొ. ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ మాట్లాడవు కానీ తెలుగులో ఇంగ్లీష్ మాట్
మంది బిట్టారు బిట్టరు కదా
బిట్టారు బిట్టారా బాట్లార
బిట్టర్ బిట్టర్ ఎందుకంటే బట్లర్ అన్నా కొంచం కొంచెం ఇది అది కూడా కాదే
బిట్టర్ బెటర్ రచ్చపోతారు ఎవరైనా ఇంటేదండి ఎందుకు ఆ
ఇప్పుడే వచ్చినను మె నేను వేసుకొని బ్లాక్ ప్యాంట్ బ్లాక్ షర్
అయ్యయ్యో నువ్వు అ నువ్వేందుకు ఇది తీసేసావు మల్ల చ అది నీ దురదృష్టం నీ బ్యాడ్
దురదృష్టం
నల్ల పిల్లెమన్నా ఎదురైందా నీకు నల్ల పిల్లెమన్నా ఇదురైందా నీకు
నల్లపిల్లేదురైనా నలుపు వేసుకోవచ్చునుంట నలుపే వేసుకోల
ఆ
నా పక్కన పిల్ల చాలా సీరియస్గ రీల్స్ చూస్తాంది తెల్సా నా పక్కన పిల్ల అవును మనమంటే పేదోళ్ళం
ఏందిది టైమే గడవలేదు ఈ రోజు మనకి
ఏమో నాకేం అనిపిలేదు ఎక్కువసేపని లాగని ఏమనిప్ ఇయలేదు నార్మలుగానే మాట్లాడత ఎవరు
ప్రిన్సిపల్ భార్య ప్రిన్సిపల్ భార్య ఎవరు ఎంత మంది ఉన్నారాయనికి
వైస్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ఎద్దురుగా నించోనున్నాడు డోరికి వైఫ్ కాదు ఆయనే నిలిచుకోనున్నాడు ఆడ పోతండ మాట్లాడుతుండు వస్తుండు వస్తున ఫ్లాష్ మన్ వస్తాండ్ల చూసేసి వెళ్ళపోయాడు ఫ్లాష్మాన్ ఒడియమ్మ బంటీ
ఏం మాట్లాడాలి అర్ధం కావట్లేదు బుస గొట్టేస్తంది అనామిక ఆ చూస్తా అనామీజా ఇస్ నాట్ మై ఇన్స్పిరేషన్ ఓయమ్మా అవునే మూడు మూడు రోజులు అయిపోద్ది కతం హోగయా అదే కతం హోగయా
ఆమె బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయల లాగ కొనసాగుతుంది అనమాట
ఆ అవునవును
మ్ రేపు సెలవే కదా ఆది మా నిజంగా పెద్ద బాధ ఎ ళ్లికి లేచావు
ఆ
ఎన్నిగంటలకి లేచావు ఇకా మార్నింగ్ ఏ లెసిన నీ నీ గోల తట్టుకోలేక వెళ్ళిపోతున్నారు
గోలగాదు నాది ప్రేమా ప్రేమా ఇష్క్ కాదల్
ఇష్క్ ఏంటి అట్లా చూస్తున్నావ్ చూపి అయితే ఏమా ఎందుకు తప్పు ఎవరు వాళ్లపిల్ల వచ్చి నీకు బాగా పెట్టిద్ది కదా వీడియో కాల్ మాట్లాడుతుంది ఎవరితోటి
అది ఆ అబ్బాయి సియాతో ఆ వాళ్ళ ఫ్రెండు ఆ ఆమ్మాయి అమ్మాయి వాళ తెలుసు ఆ అంతే తెలుసు తెలుసుకున్నా కష్టపడి తెలుసుకున్నా
అంత లేదు ఇప్పుడు చాటింగ్ కూడా చేస్తున్నారు వాళ్ళు లవర్ తోటి
లేదు మాకు తెలుసు కానీ ఇక్కడైతే లేర్లే
నాకు తెలుసు చెస్
ఎవరు
ఎవరు ఎవరో నాకేంతెలుసు
నీకు తెలుసున్నా కదా ఇప్పుడు
నాకు ఆ పర్సన్ ఎవరు తెలీదు ఈ కాలేజ్ కాదు ఈ ఊరు కాదు
ప్రసన్నతో ప్రసన్నతోనే
నాకు కనిపిస్తు బోనిగ్ ఈరోజు నేను రాను ఆ స్కూల్ పనికు రాను
స్కూలు పని మనకి దారుణంగా చేపి స్తున్నారులే మనతో కూలి పనిచేపిచ్చేదే తప్పైతే వాళ్ల్మా మా దాని ఎంత గట్టిగా మాట్లాడతారు
స్నానం చేస్తేటప్పుడు ఈపు రుద్దుకోడానికి కూడా చేతకావట్లే స్నానం చేసుకునేటప్పుడు ఈపు రుద్దుకోవడానికి చేతులు కూడా రావట్లేదు
అయ్యో ఎంత బాధ ఆసల
నిజంగానే చాలా బాధ
చా ఎంత బాధ
చాలా బాధ అసలు మామ్మకి చెప్తే తిట్టిది అందుకే చెప్పలే ఆ ఇంక కట్ చేయ్